ఆ వినిపిస్తుందా అండి
ఆ వింపిష్ నండి బాగున్నారండి మీరు అందర ఎలా ఉన్నారు
బాగున్నాన్నా
మరి ఏమన్నాడి మీరే చెపరు ప్పడు ఇదనా అది ఎప్పంంటి టాపిక్
మీకంటే మీకు స్పోర్ట్స్ చూస్తారా క్రికెట్ ఏదైనా స్పోర్ట్స్
ఆ చూస్తా కదాండి క్రికెట్ అదే ఏపిల్ ఎప్పుడు స్టార్ట్ ఉన్నది అండి
ఐపీఎల్ ఎప్పుడు ట్వంటీ ఎయిట్ త్ నుంచి స్టార్ట్ గావాలి కానీ ఈ వార్ ఎఫెక్ట్ వల్ల
అంతే అంటదా అదే నేను కూడా అదే అనుకున్నా స్టార్ట్ ఐతది అనే అనుకున్నా ఇప్పటివరకైతే మనకు మొత్తం కావాలి టీమ్స్ అన్నీ
లాస్ట్ టైం గూడా లాస్ట్ టైం గూడా వార్
ఆ లాస్ట్ టై లాస్ట్ టైమ్ ఇో ఉండగ అద దే వారు ఉండే కదా అది అప్పుడు కూడా మిసాల్స్ ఏమో పడుతున్నాయి బాంబులు అది
అరే సిందూర్ ఆపరేషన్ సిందూర పాకిస్తన్తో వ
సక ఇప్పుడు ఇది ఏమున్నాండి పాకిస్తాన్ ఏ బాగుంటున్నారు
ఏమంటన్నారుారా
పాకిస్తాన్ ఇండియాకు ఏమో ఇప్పుడు వార్ ఉంటదా ఏమో నడుస్తున్నాయి కదా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
మోడీ ఏమో అంటున్నారు వాళ్ళు పాకిస్తానోల్లకు ఏమో అన్నారని
ఎప్పుడు ఇ ఇవి లేటెస్ట్ అప్డేటా
లేటెస్ట్ అప్డేట్
ఆ అదే అదే మనకు వాళ్ళకు వార్ నడవబోతది అని అంటున్నడట ఫస్ట్ అయితే తన అన్నట్టు రు మేమైతే మీకు ఇడిసిపెట్టేది లేదు మీ మీ నుంచి వార్ ఏమైనా ఆ అయ్యేది ఉంటే మేము కూడా తగ్గేది లేదు అని అంటున్నాడట
ఎవరన్నారు మోడీ యా
వా మోడి మోడి మోడ్
ఆ వాళ్ళిప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఈ వా పెట్లా వాళ్ళే వాళ్ళే చెయ్యరు ఎందుకు అంటే వాళ్ళే ఇప్పుడు అడక్క తింటున్నారు ఎందుకు అంటే మొత్తం పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోయినా ఏం పెట్రోల్ దొరకట్లే గ్యాస్ దొరకట్లే వాళ్ మొత్తం ఆఫీస్ లు అన్ని మూసేసి ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసెస్ లో అందరూ సెలవులు ఇచ్చేసి బిఎస్ఎల్ బిఎస్ ల్ మొత్తం వితౌట్ ఆడియన్స్ తో పిఎస్ఎల్ క్రికెట్ పెడతారట అంటే ఆడియన్ ఆడియన్స్ చుండరట ఓన్లీ బిఎస్ఎల్ ప్లేయర్స్ ఆడతారట ఆ ఎందుకు అంటే ఒక పక్క గవర్నమెంట్, ఆ షార్టేజ్ డీజిల్ పెట్రోల్ షార్టేజ్ అవ్వడం వల్ల గవర్నమెంట్ ఆఫీసులో మూసేసింది. స్కూల్స్ మూసేసారు
మ్మ్
ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ మెంబర్స్ రావాలి ఆఫీస్ కి అని చెప్పి అట్లా ఇట్లా అని కొన్ని కండిషన్లు పెట్టింరు
ఎందుకు దీని గురించేనా
అ వార్ గురిం
వార్ గురించనా
డిజల్ పెట్ పెట్రోల్ దొరకట్లేదు కదా షార్ట్ అయినాయా వాళ్ళకి ఇవ్వట్లే కదా
అవును ఓన్లీ మనకు మాత్రమే పంపించిండడుగా
అంతే అంతె
మనకు మాత్రమే టూ చిప్స్ ఎమో వచ్చినాయంట మనకు
అంటే వాళ్ళు అంటే పాకిస్తాన్ నుంచి సౌదీ నుంచి వస్తాయి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళకి ల్యాండ్ రోడ్ రూట్ ఉన్నది కదా మనకంటే లేదు షిప్ లోనే రావాలి వాళ్ళకం అట్లం లేదు కద
బాలగ రోడ్
ఇదియా సౌదీ చషాయి చైనా నుంచి వస్తాయి వాళ్ళకి వాటర్ నానా పైప్ కానీ ఈ వాటర్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళ పంపిస్తలేరు అన్నమాట. స ఆ బిస్ బిఎస్ఎల్ ఆపేశారు క్రికెట్
ఆఫీసర్ అదే స్టార్ట్ అయితద అమరి మదుదాని
ఎ అయ్ తెలుగు కూడా ఆపేస్తారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ కూడా రావాలంటే ఫ్లైట్స్ ఎక్కండ నడుస్తున్నా ఫ్లైట్ నడవా
అవునువును మా ఇంకోటి ఏంటంటే మా వీళ్ళు ఏటైనా ఇప్పుడు మ్యాచ్ ఇక్కడేందుకు వెళ్ళాలంటే ఫ్లైట్స్ ఏ మొత్తాం
ఇండియా వితి ఇన్ ఇండియా దుబాయ్ లో ఉండది, ఓన్లీ ఇండియాలోనే ఉంటాయి. దుబాయ్ లో ఉంటాయి.
ఊ
విత్ఇన్ ఇండియాలను ఫ్లైట్స్ ఓకే కానీ బయటనే ఫారెన్ ప్లేస్ రావాలంటే బైటీ ఫ్లైట్స్ నడవట్లే కదా
అవును ఇప్పుడు యుఎస్ నుంచి ప్లేయర్స్ వస్త థర్డ్ నుచ్చి చా
ఆహా ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడ అంటే అక్కడ నుంచి ప్లేయర్స్ రావాలంటే ఫ్లైట్స్ నడవాలి నా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి
అవును చన్ చల్ అయిపెయినై మొత్తం
అదే మొన్న వరల్డ్ కప్ తర్వాత గుడా వెస్ట్ ఇండీస్ టీమ్ వెళ్ళలేదు ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రిక టీమ్ వెళ్లే అవన్నీ ఆగి అయి అయిపోయి ఇక్కడ పది పదిహేను రోజుల తర్వాత పంపించారు వాళ్ళని
అవునా
ఆ
అంటే నేను ఓన్లీ ఓన్లీ నేను స్పోర్ట్స్ అంటే ఓన్లీ క్రికెట్ ఐపిఎల్ చూస్తానండి
ఓకే
హు వరల్డ్ కప్ చూడాలే అండి ఎంత టైం లేకుండే వర్క్ మీద కొంచెం బిజీ ఉండే చూడాల వరల్డ్ కప్ కూడా చూడవ ఐపిఎల్ చూస్తా ఐపీఎల్ చూస్తే కొంచం హ్యాపీ మంచిగా అనిపిస్తంది సనాటి
మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మరి ఇండియన్ టీమ్ లో
నా విరాట్
విరాట్ కోహ్లీ బౌలర్
బౌలరు ఇగా బాలర్ అని అంత ఏంలేదు కానీ సిరాజు ఉన్నాడు సిరాజ్
సిరాజ్ బానే ఎస్తాడు బుమ్రా బుమ్రా కూడా బా ఎస్తాడు
కూడా బాగానే ఒస్తదండీ
ఆ
మీకు
మాకు ఇప్పుడు ఎవరు లేరు ఒకప్పుడు అంటే సచిన్ ఉండడు ఇప్పుడు అందరు అందరు నార్ మా అందరు ఓకే నాడ్ నాడ్ తను కోహ్లీ బానే ఆడతాడు. రోహిత్ శర్మ కూడా బానే ఆడతాడు.
అవును
ఎం ఎస్ ధోని కూడా బానే ఉన్నె
నాక ఒకప్పుడు ఇగా ఎంఎస్ ధోని ఉండే అండి
ఆ
ఇక ఇప్పుడు ఆడతలేరు కాబట్టి ఇక లైట్ ఇగ ఇప్పుడు కరెక్ ఆడతలేడు. ఎమ్ ఎస్ దోని ఏ ఐ పిల్ లాస్ట్ అనుకుండా పోయినా సరే
పోయినసారిలానే ఈసారి కూడా ఆడతారు సార్.
విరాట్ ఆడ్ తాడో ఆడడో
విరాట్ ఆడతాడు ఆడుతడుకాని లండన్ లో ఉన్నాడు. ఇప్పుడు లండన్ నుంచి ఏట్లా వస్తాడో రావాలే.
అవున అవును అక్కన్నే ఉన్నాడుగా లండన్ లా నేను కూడా ఇప్పుడే ఇంతకు ముందు జస్ట్ చూసినా.
అదే ఇక్కడ ఓ ఫేక్ న్యూస్ పెట్టిండు. లండన్ నుంచి అంటే ఐపీఎల్ అయిపోనాక ఐపీఎల్ మ్యాచ్ అయిపోయానాక ఒక టూ త్రీ డేస్ గ్యాప్ ఉంటే నాకు సపరేట్ ఫ్లైట్ ఇవ్వాలి. లండన్కి అని చెప్పి ఒకడు ఫేక్ పోస్ట్ పెట్టిండు.
ఎందుకట్లా
వీట్లా వె వేస్టుగాళ్ళు ఉంటారు గదా ఆన్లైన్ల అది విరాట్ కోహ్లీ పెట్టలేదు ఆని పేరు మీద ఎవడో పెట్టిండు వేస్ట్ క్రీయేట్ చేసి పెట్టిడన్నట్టు
ఆ కరెక్టే ఎవరెవరో ఇగ వాళ్లకు కొంచెం పడనోళ్ళు ఉంటారు కదా. డేటర్ డేటర్ ఇ కూడ్ ట్రోలింగ్ జేసి
అదే అదే అది ట్రోల్ అయింది. వాడు రిప్లై ఇచ్చింది ఇది నేను చె
ఆ వాడ్ లండన్ వెళ్ళా క్కడ ఏం చేస్తాడు
అదేగదా
వెళ్ళదుంటే ఆనికి ఏం తక్కువ ఉన్నది స్పెషల్ ఫ్లైట్ వాడు కావాలనుకుంటే ఎవరైనా వాడు స్పెషల్ గా పోస్ట్ పెట్టి చెప్పాల్సిన అవసరమే ఉండదు కదా వానికి
డైరెక్ట్ అడగచ్చు వాడు
డైరెక్ట్ ఒక కాల్ చేస్తే సో ఆనికి వరేంజ్ పోతది కదా ఇప్పుడు ఏం మన మనకు ఇక్కడ లోకల్లా ఇప్పుడు ఎట్లా అంటే ఏమో ఇప్పుడు త్రీ మంత్స్ ఒకటేసారి రేషన్ ఇస్తా అంటాడన్నటగా
అవునవును ఇస్తారు
మీకు రేషన్ కార్డు ఉన్నద అండి
ఏ త్రీ మంత్స్ ఎందుకు ఇస్ ఇత్తాండు అంటే ఈ ఎండ
వారు గురించి వారు ఎండాకాలం రెండు రెండు కలిపి త్రీ మంత్స్ ఒకటే సారి లాస్ట్ టైమ్ చిన్నగా అదే అదా
వర్షాకాలం వచ్చేటప్పుడు
ఇప్పుడు ఎండ కూడా చాలా ఉండ పోతుంది ఇప్పుడు
అదే కదా
నువ్వు బయటకి వెళ్తే ఎలా ఉన్నా అంటే ఒక టూ మినిట్స్ ఇలా నిలబడలేమ అట్ట బాగా విపరీతంగా ఎండ కొడుతుంది ఆ మీరు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తార అండి మరి ఈ ఎండకు ఆఫీస్కి వెళ్ళాలన్నా కానీ బాగా ఇబ్బంది అయితదండి
బా ఇబ్బంది అయితది
ఆ ఇప్పుడు బాగా చోట్లలా ఇప్పుడు ఆఫీస్ ఎంప్లాయస్ కి అందరికి వర్క్ ఫ్రమ్ హోమే ఇస్తున్నారట ఇప్పుడు ఈ వారు గురించి.
అదే గదా ఇప్పుయి పెట్ పెట్రోల్ డీజిల్ దొరకట్లే గదా పోయ్ హాస్టల్స్ ల్లో ఉండడానికి కూడా వాళ్ళ దగ్గర ఎల్ పీ ఎల్పీజీ దొరకట్ లేదు ఎల్ పీజి కావాలంటే మళ్లీ వాళ్ళక్ ఫుడ్ ఎ ఎట్లా పెడతురు వీళ్ళు ఎక్కడ ఉంటరు. ఆ రెస్టారెంట్ లో బంద్ చేత్తర్రు. రెస్టారెంటా బరత ఆలోపే అన్ని చేస్తారు వాళ్లు స్విగ్గి, జొమాటో కూడా ఆర్డర్స్ తీసు పోట్లే
అవును
ఇ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇ ఎల్పిజీ వల్ల
ఎల్పిజీ వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఉందండి
హ్మ్
మరి దీనికి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మన లోకల్ ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూళ్లలా వాళ్ళకంతా ఏమి ఇబ్బంది లేకుండా దొరుకుతున్నయ్ ఎల్పీజి. సిటీల ల్లో కే మాత్రం ఇప్పుడు దొర్కుతలేదస్స్ కదా హలో
అవును అవును దొరకట్లేదు
ఇప్పుడు ఇది మీరు యాప్ అ ప్డేట్ చేసుకున్నార అండి
ఏంటండి
యాప్ అప్డేట్ చేసుకున్నారా మొన్న అప్డేట్ వచ్చింది కదా చేసుకున్నారా
చేద్దా దాని గురించి మాట్లాడకుంటేనే మాట్లాడొద్దు అనుకుంట, ఆ ఆ యాప్ గురించి మాట్లాడొద్దు అను
ఆహా అవునా ఓకే ఓకే గురు ఓకేనండి మరి మేము మళ్ళీ చేస్తా బాగా మాట్లాడు మీరు కూడా థ్యాంక్ యూ,
హ్మ్